ఏడి
హా బాగున అండి మీరు
ఆ తరున్నరా
లేదండి ఇంకా
ఏం చేూస్తున్నారండి ఆ ని దినేషనం అ
ఏమి సున్నానండి
నేను అ ఏం లేదని చెప్పనేసి అట్లా వాకింగ్ క స
ఓ
తంగా కానీ మరింకా
లేదన్నీ ఇంకా
ఇంకా
ఈరోజు కొంచెం లేట్ అండి
ఇంకేంటండి ఏం చేస్తున్నారు
చెప్పాలే హ్మ్
మీడైలీ అంది
ఇంకా మామూలుగా ఏం లేదండి మామూల్ మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీ కాలేజ్ ఉంటుంది
హ్మ్
ఎయిట్ ఫిఫ్టీ కి కాలేజ్ ఉంటుంది అది టూ ట్వంటీ కన్నా లేకుంటే హ్మ్ త్రీ ఫిఫ్టీన్ కనే అయిపోతుంది కాలేజ్
ఓకే అండి
ఈ రోజు త్రీ ఫిఫ్టీన్ అయిపోతుంది
ఓకే
ఈరోజు స్టార్ట్ అయిది టెన్ టెన్ ఫిఫ్టీకి స్టార్ట్ అయితుంది మాగరోజు
ఓహో టెన్ ఫిఫ్టీకి స్టార్ట్ అయితే టెన్ త్రీ ఫిఫ్టీకి అయిపోతుంద
తథ్ర్రిీ ఫిఫ్టీన్ గనీ
త్రీ ఫిఫ్టీన్ ఓకే ఒకవేళ ఎయిట్ ఫిఫ్టీ స్టార్ట్ అయితే సో సిక్స్టీన్ క అయిపోతుందండి
ఆ
ఒకవేళ టూ ఫిఫ్టీన్ కి స్టార్ట్ అవుతే సారీ ఎయిట్ ఫిఫ్టీకి స్టార్ట్ అవుతే టూ ఫిఫ్టీన్ క అయిపోతుందా
ఆ
ఇంకా కాలజ ఒక మని ఇంకా మీరు ఏం చేస్తారు రోజు
అజ కేస్ పక్షు
హలో
హలో
వెనుపట్లో అదండి నా
హలో
హలో
వినిపిస్తున్న
అ స్లో గా వినిపిస్తుంది అండి సరిగా వినిపిించట్లేదు
అంతంత
హలో
త
హలో
హలో వినిపిస్తుంది అండి
ఇప్పుడు వినిపిస్తాందండి కొంచెం నెట్వర్క్ సరిగి ఉండే చోటుందండి
ఆ ఇప్పుడ ఇప్పుడ ఎనిపిస్తుంది
ఆ ఇప్పుడు వినిపిస్తుంది మీ వర్గికల్స్ గురించి బాగా తెలుసా అండి
అండి ఏే అది
వెహికల్స్ వెహికల్స్
ఆ అండి కొంచెం తెలుసు
మీ ఫేవరెట్ వెహికల్ ఏంటండి లైక్ ఏమన్నా డ్రీమ్ వెహికల్ ఉందా ఇది కొనాలి అని
నామూలు ఆర్సిీ అండి బైక్ లో అర్సద్రీండి ఆర్స్ త్రీ నట్
అ హ్మ్మ్
డబ్బులుంటే ఎడ్డు కాటి వి ఫోర్
మైలేజ్ ఎట్ల వస్తుందండి
ఆర్సీ అయితే ఫిఫ్టీన్ ట్వంటీ రావచ్చు అండి ఫిఫ్టీన్ ట్వంటీ వస్తుంది
అంతే నా అండి
ఆ అండి మీది కొంచెం సైడ్ సైడ్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది అనుకుంటా
నాదా అండి ఇపుడు అండి
ఆ ఇప్పుడు కొంచెం బెటర్ మీది ఏమనా ఉందయంండి డ్రీమ్ వెహికల్ అలా హలో
రేసింగ్ కార్ సిస్టమ్ అండి
ఆ
రేసింగ్ రేసింగ్ కార్స్ స మళ్ళీ మై స్లో ఒక ఒక రయల్ ఎన్ఫీల్డ్ అండి
ఓ రాయల్ ఎన్ఫీల్డ్ లో ఏదండి
ఆ రాయల్ ఎన్ఫీల్డ్ బ్లాక్ కలర్ అండి
అంటే కలర్ కాదు కలర్ కాదండి
మోడల
ఆ మోడలా
అంటే ఇదే కావలోని పర్టికులర్గా ఏం లేదండి
రాయల్ ఎన్ఫీల్డ్
ఆ వాలెన్షీల్డ్ మైలేజ్ ఎక్కువ వచ్చేది కావాల
దాంట్లో మేళ
అే అంటే ఖచ్చితంగా అన్ని మోడల్స్ లో ఏదైనా ఒక్క మోడల్ బెటర్ ఉంటది కదా
ఆ
అందుకు ఇంకా అండి మీకు కుకింగ్ వచ్చా అండి
ఏదో కొంచెం కొంచెం వస్తుందండి
ఏమేం చేస్తారంండి
అంటే బేసిక్ అన్నీ చేస్తానండి బేసిక్
అదే ఏమేమి చేస్తామండి
ఇంట్లో ఉన్నప్పుడయితే కొంచెం ఇది మామూలుగా పప్పన్నం అలాంటివి చేస్తాను
ఓకే ఇంకా అండి వాటర్ ఫిల్టర్ చేస్తారా
వాటర్ ఫీల్డ్ ఆ చేస్త సరేడి మ్యాగీ బాగా చేస్తారండిది
ఓ నిజంగాద అండి నాకు మ్యాగీ అంటే చనాయి ఇ నేను ఈసారి వచ్చినప్పుడు చేసి పెట్టకూడదా
అది చేసి పెడతానులే
ఎప్పుడు చేస్తారు అండి మీరు వచ్చేది కష్టం వచ్చేదే కష్టం మీరు
లేల్ లేంది ఈసారి వచ్చిన నేను చేసి పెడతాను మ్యాగీ
అడుక్కున్నా కూడా రారు
అయి అలా ఏం లేదండి
అక్కల్లే అండి ఉండేది
లేదు లేదు లేదు
ఎమిడు రోజుల నుంచి చూడట్లేదు నేను
అలా ఏం లేదగ్ని అలా ఏం లేదు ఎస్ం వచ్చినప్పుడు ఐ మీన్ మ్యాకి చేసి పెడత
చూద్దామండి చూద్దాం ఇంకా ఏ మ్యాగీలో ఏ టైప్ చేస్తమండి ఏ టైప్స్ వచ్చు మీకు
సూప్ చేసా నమల్ లేకపోతే మామూలు సూప్ లాగా చేయొచ్చు మామల్ డ్రై ఎక్కువ సూప్ లేకున్నట్లా డ్రై వస్తుంది చూడండి అలాను చేసా ఇంకా అంటే ఇంకా
ఆ
ఆ దోసే
ఉమ్ దోసెయ్యడం వచ్చాన్డ్ మీకు
హ వస్తుందన్డి
వాహ్ వాహ్ గ్రేట్
ఇంకా అంటే కొంచెం ట్రై చేసేద్ చపాతి ఉమ్ ఉహుమ్ ఇడ్లి ద్ యేసేదండి
లైఫా
ఇడ్లీదెనన్ చేస్తాను
యాక్చువల్ మ్యాగీలో ఇప్డ్ కొత్త వెరైటీస్ వచ్చినయ్ చూసారా అన్డి
కొత్త వెరైటిసా
అవునన్డి ఫ్లేవర్స్ చేంజ్ చేసి స్పైసీ వచ్చాయ్ కొంచెం నేను అన్ని ఫ్లేవర్స్ ట్రై చేసిన్ నను చాలా బావున్నాయన్డి
ఆ ఫ్ ఫ్లేవర్స్ ఒకట్ ఉమ్
హ ఒకటి ఒకటి స్పైసీ మస్ సాల అండి
హ
ఇంకొకటి స్పైసి గార్లిక్.
ఆహ్.
ఇంకొకటి మంచురియను. స్పైసీ మంచూరియన్. ఆహ్. ఇలా కొన్ని ఫ్లేవర్స్. ఉన్నాయి. ఆహ్ స్పైసి. గార్లిక్ చాలా బావుందండి మెతి కంటే.
అయితే నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు స్పైసీ గార్లికే చేస్తామ్లెండి.
స్పైసీ గార్లిక్ బావుంది స్పైసీ మసాలా కూడా బావుంది ఈ రెండూ ఓకే. అంటే నా ఆహ్ అన్నిటితో. కంపేర్ జెస్తే ఈ రెండు కొంచెం. ఎక్కువ మార్క్స్ ఇయొచ్చు వీటికి. ఉమ్ అవునండి నేను చేస్. చేసుకుంటా ఉంటానండి. అప్పుడప్పుడు మ్యాగీ మొన్ననే చేసుకున్నాను స్పైసి గార్లిక్ తో ఎందుకో అండి నాకు మ్యాగీ తినకుండ ఉండాబుద్ధే కాదు.
అదొక. సాటిస్ఫాక్షన్ లేండి.
నిజమే నిజమే అండి ఎస్పెషలీ నేను సూప్. మ్యాగీనే చేసుకుంటా అండి.
ఫ్లేవర్ ఇంకా బాగుండాలి అనేసి. అంటే బాగా తెలియాలని.
అవును కొంచెం శేష్ పంప్స్ సాస్ చేసుకోని ఆ మ్యాగీ చేసుకుని బాగా చక్కగా తిని ఆ సూప్ తాగితే భలే ఉంటుందండి.
ఆహ్. ఆహ్ అండి బాగుంటుంది. ఓహో ఇష్టం రాండి నేను చేసి పెడతాలేండి.
వస్తాను వస్తాను మీకు పీజీలో మ్యాగీ చేసుకోవచ్చా అండి.
లేదండి.
అవునా కేటీల్. షేటిల్ కూడా యూస్ చేస్తుండ్ర.
చేయొచ్చు అండి అలా ఏం. లేదు కెటీలు యూస్ చేయచ్చు. అ కెటీలు ఉంటే చేసుకోవచ్చు.
చేసుకునేవి.
కెటిల్ తెచ్చుకోవాలా.
ఉమ్.
క్రీడలు తెచ్చుకుని
అవును అవును అవును ఆ పంచి వస్తుందిండి వాటర్ హీట్ చేసుకోవడానికి పాల కాలు పెట్టుకోవడానికి అ ఏదనా బాయిల్ చేసుకోనిండి పనికినికి వస్తుంది
సరే అండి
ఉంటానండి థ్యాంక్ యూ అండి నాతో మాట్లాడినందుకు బాయ్ అండి